హలో
చెప్పు
చెప్పు
నమస్కారం
ఆ నమస్కారం
మార్కెట్ ఎలా ఉందంటున్నారు
మనం మనం హలో
జాబ్ మార్కెట్ ఎలా ఉందండి ున్నారు మీరు ప్రెజెంట్
బానే ఉందంటే
మ జాబ్ తో ఉన్నా ఏదయినా బిజినెస్
ప్రెషర్స్ కి జాబులు రావడం చాల కష్టం ఫస్ట్ మీరు మాట్లాడండి తర్వాత మాట్లాడతా
సరే మీరు మాట్లాడండి ఫస్ట్
అంటే జో వీళ్ళుంటారు కదా ఫ్రెషర్స్ ఫ్రెషర్స్ కి రావడానికి చాలా కష్టంగా ఉందంటున్నార రియలే నిజమేనా అంటే దా దాన్ని మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారు అలాగా
ఆ
టే మీరు ఏదైనా ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు స్కిల్ లేదు ఇది లేదని ఎమన్నా నిన్ను వద్దని చెప్పడం అలా ఏమైనా జరిగిందా
ఆ చాలా మంది చెప్పారు
ఆహ్ పర్సనల్ గా మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా
పర్సనల్ గా ఎక్స్పరియన్స్ లేదు
అంటే మీరిప్పుడు ఏమైనా స్టూడెంటా
ప్రొఫెసరా
ఆ అవును
ఏ సబ్జెక్ట్ ప్రొఫెసర్ సార్ మీరు
నేను అన్నిటికి చెప్తా
ఆహ్ సార్ అయితే ఇప్పుడు మంచి బ్రూమ్ ఉన్న స్కిల్ ఉన్న సబ్జెక్ట్ ఏంటి కొంచం చెప్పండి సార్
సార్
ఊ
అది ఇప్పుడు కే
అంటే ఇప్పుడు మంచిగా ఆహ్ ఆహ్ నువ్వు ఇప్పుడు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకో మంచి ఆపర్చునిటీస్ వస్తాయి లేకపోతే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చకో
టట్వంటీ ఫోర్ అవర్ ట్వంటీ ఫోర్ అవర్స్ జాబ్ ఓపెన్ చేసిన ఫుల్ శాత్ ఉంటుంది ఫుల్ శాత్ డీటెల్గా రావాలి నేను రెండింటికి లేపి చెప్పమంది చెప్పాలి
ఆహా అలా నేర్చుకుంటేనే కుదిరిద్ది అంటారా
అవును
ఊ సార్ మీరు మీ స్టూడెంట్స్ కి అంటే ఎలా సజెషస్ సజెషన్స్ ఇస్తారు అంటే ఇలా నేర్చుకుంనిరా అలా నేర్చుకోనీ అని చెప్తారా
నేను ఎప్పుడు చెప్పను నేను మాక్సిమం
ఆ అంటే ఏదైనా సొంతంగా మీరే చెప్తారా
ఇప్పుడు చాలా చాలా కంపెనీస్ ఈ ఆన్లైన్ కోర్సు ఫ్రీగా ఇస్తున్నారు కదా
సార్ నేను కూడా ఇది విన్నాను చానా సార్లు అట్లా చానా
సర్టిఫికేట్ వస్తుంది. ఎగ్జామ్ ఉంటది కాబట్టి ఎగ్జామ్
అందుకోసం మీరు మీ స్టూడెంట్స్ అందుకోసం మీరు మీ స్టూడెంట్స్ అందరికి అవి నేర్చుకోని అని సజెషన్స్ ఎక్కువ ఇస్తుంటారా
అవునా
ఆహ్ మీరేమన్నా అలా ఏమన్నా ఇంట్రొడ్యూస్ చేసారా జాబు
నేను చేయలేదు నాది
అంటే మీకు పర్సనల్గా స్టార్టప్స్ ఏమైనా ఉన్నాయా
ఆహ్
అంటే మీరు ఎటువంటి స్టార్టప్స్ లో బాగా వర్క్ అంటే తెలిసినది ఉంటది
హుమ్ చిన్న చిన్న బిజినెస్ అంత అమౌంట్ ఎంత అవుది అయన్ని బేసిక్ అవునూ బిల్లు జెనరేట్ చేస్త
అంటే ఎంత అమౌంట్ టర్న్ ఓవర్ అయితుంది అని అలా చెప్త అలా చెప్పడానికి మీరు ఎక్కువ ప్రిఫర్ ఇస్తుంటార
అవును
అంటే సార్ నాకు తెలియక మా తెలియక అడుగుతాం స్టార్టప్స్ మంచిదా లేకపోతే ఎంఎన్సి కంపెనీస్ మంచియా లేకపోతే ప్రోడక్ట్ సర్వీస్ బేస్ కంపెనీస్ మంచియా చెప్పగలుగుతారా
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్ ఎన్సి కంపెనీ
అంటే ఇప్పుడు ఎమ్ ఎన్సీ కంపెనీలు అంటే ఎందుకు ఎక్కువ అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు మరి మీరు
ఎందుకంటే ఎమ్ ఎన్సీ కంపెనీస్ ఎప్పుడు మంచియే ఎప్పుడు అది పాదేశిప్పు ఉంటది నతిష్
ఆహ అంటే ఎంఎన్సి కంపెనీలల్లో ఆ నేను నేను విన్నదానికి కొద్ది ఎంఎన్సి కంపెనీలలో వర్క్ గుడా చాలా హార్డ్ గా ఉంటది చాల కాంప్లికేటెడ్గా ఉంటది అంటారు నిజమేనా
హుమ్ అది ఉంటది లేఆఫ్ ఉండం వల్ల ఎక్కువా హలో
తీసుకోవడం వల్లేగా
ఏంది
ఎమ్ ఎన్సి కంప్ ఉంటాయ్ గదా లే ఆఫ్ జరుగుతుంటాయి గదా హలో నీకు సిగ్నల్ లేదు